యష్ దీపమ్మా
చేశారా ఫైనల్లీ ఆన్ చే కట్ చేస్ సావా
ఆ
ఇప్పుడు కూడా రాలే మళ్ళీ
రింగ్ అవ్వలేదు పాపం అంటే నే చేసా అక్కడొచ్చింది
ఓకే తినేసావా లేదా?
యా తినేసాను.
ఎం ఎం తిన్నవ్?
ఈరోజు చికెన్ అండ్ రైస్.
చికెన్ తిన్నావా నువ్వు
యా ఆ అప్పుడే మాట్లాడరు కదా నే నేను చెప్పాను గా ప్రాపర్ నాన్ వెజిటేరియన్ గై అని
చెప్పలేను
చెప్పలేదా నీకు కేం సంగతి
చెప్పాలి అండి ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు
ఆ నేను బయటికి వచ్చాను అండి
ఎక్కడక అండి
దీని పేరు ఏమంట్రూ జూలాజికల్ పార్క్
పార్క్ లోకి నైట్ ఎందుకు పోతారు అండి
వాకింగ్ చేస్తానం అండి
ఓహో ఇంకేం తేడా పనులు చేయట్లేగా
లే లే లే లే లే మా షో కాల్ పర్సన్ ఎక్కన బయట ఉన్నది
మీకెందుకు అండి ఫేవరెట్ పర్సన్ చెప్పగా
ఇక్కడికి మాకు కూడా ఉంటారని చెప్పాను కదా
ఆ
ఆ
మరి వేరే వాళ్ళు తేడా పనులు చేస్తే మీరు అట్లనే చూసుకుంటా ఉం
యెస్
చీ
తేడా సింగ్
చికెన్ ఇంకా ఏం తిన్నారు
భగారా రైస్ భగారా రైస్ అండి
ను ప్రాపర్ చికెన్ తింటవా
ఆ
ప్రాపర్ గా చికెన్ తింటవా
ప్రాపర్ గా అంటే బిర్యానీలు మండిలో అయితే తింటాను ఈ కర్రీస్ లో అయితే సో సో గా.
ఎట్ల అలవాటు అయిపోయింది నీకు తినను అని చెప్పావ్.
మా సో కాల్ ఫేవరెట్ పర్సన్ అలవాటు చేసింది.
చీ
ఆ చీ ఏంటి ఆమెకు అలవాటు ఉంది ఆమె చేసింది.
చీ లేదు.
మీ పర్సన్ కు ఉందో లేదో నాకు ఎందుకు.
తినొద్దండి చికెన్ యానిమల్ ని చం ఒద్దు
చంపినోనికి ప్రాబ్లం లేదు, చేసినోనికి ప్రాబ్లం లేదు, తినటోనికి నాకేం బాధ.
ఆ అడు బంపిస్తే నువ్వు తింటావా నువ్ తిం టే నువ్వు చంపినట్టే లెక్క. ఎందుకంటే నువ్వు తినకపోతే వేరే వాళ్ళకి పోతది అప్పుడు ఒకరికే సేవైపోతది గా
కాదండి కాయలను, పండ్లను, వాళ్ళ అమ్మ లాంటి చెట్ల నుండి ఎందుకు చంపేత్తరు మీరు?
ఐ మీన్ సైన్స్ చదువుకున్నార అండి అది ప్లాంట్ వేస్ట్
ఆ
అది ప్లాంట్ వేస్ ట్
ప్లాంట్ వెస్టా
ప్లాంట్ మిగిలిపోయిన ఫుడ్ ని అలా రకంగా పెట్టుకుంటది
అవునా ఇదీ డ వెస్ట్ అందుకే గొడ్తర్ దీన్ని
మహిమల్ వేస్ స్టేటండి
తినడానికి తప్పిచి ఏం పని చేత్తది అది.
నిండు ప్రాణం అండి.
ఇప్పుడు ఒక డాగ్ ఉంది అది ఎందుకు సెక్యూరిటీ పర్పస్.
అవును
ఓ బఫెల్లో ఉంది
ఆవు అంటే మీ అవసరాలకి అనిమల్స్ ఎట్లా వాడుకుంటారండి ఎటు అవసరం అయితే అట్లా తిప్పిస్ కొంటారా అండి
యహ విజయ శ్రీ
మీకోసం పుట్టినట్టు ఎందుకు చేస్తారండి ఆ నిమల్స్ వాళ్ళకి లైఫ్ ఉంది
ఇ చిన్న అనిమల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ బ్రో
హూ ఇస్ బ్రో ఇంకేంటండి
అంద చందాల కుట్టయిందిఆయా షేర్ యూనోజ్ న్ నీటగా
తిన్నారు చికెన్ కర్రీ తిన్నారా
యా అండి మీరు చికెన్ శుభ్రం హ్మ్ తినాల వద్దా అని ఆలోచిస్తున్నా.
అర్థం గాలె
చికెన్ షవర్మ కూడా తినబుద్దైతుంది.
హ్మ్
మనీ లేవని ఆగుతున్నానండి. శాలరీ పడ్లేదు ఇంకా ఇంటర్న్షిప్ పైసలు
అయ్యో
యా
ఎ పర్సన్ జెయ్యరా అండి
మా ఫేవరెట్ పర్సన్ ఆ
హ్మ్
వాళ్ళు కొంచెం లైక్ వాళ్ళక్ కూడా అవసరాలు ఉంటాయి కదా
ఏముండాయండి
వాళ్ళని నేను మస్ట్ నాకు ఇవి కావాలి కంపల్సరీ అన్నప్పుడు అడుగుతాను. ఆప్షన్ అన్నప్పుడు అడగాలి ఎందుకు ఆప్షనల్ అన్నప్పుడు ఏందది తీయకూడదు కదా.
అబ్బో
ఆ
నిన్నేం అడగదా అండి
ఎవరూ తనా ఎం అడిగినా ఎప్పుడు అడిగినా ఐ యాం రడీ టు గివ్
మరి మీరు కూడా అడగాలి కదా
రే హలో నౌ ఐయాం దా ఎర్నింగ్ పర్సన్ తను చదువుకుంటుంది సౌ వైటు
వైటూ
వేస్ట్ హర్ మనీ
ఓ ఓకే
యా మీరు అడుగుతారా అండి మీ సో కాల్ పర్సని
అడుగుతామండి
అవునా ఎం అడుగుతారండి
మ్
ఏమని అడుగుతారు
ఏం కావాలంటే అది
ఊహూ నైస్ మీ దగ్గర పెట్రోల్ బంకులల్లో పెట్రోల్ అయిపోయిందా అండి
ఊహు తెల్వదండి
ఓ షేట్
నేను నేను ఇంట్లో నుండి బయటికెళ్లరా
అవునా యువర్ ఇంట్లో వట్టా
యా
ఓహో నేను బయట వట్టండి
ఎప్పుడూ బయట తిరుగుతార
ఎస్ అండి
కాలు ఒక దగ్గర ఉండయా
చెప్పండి
కాళ్ళు ఒక దగ్గర ఉండవా
లేదండి, ఒక్క నిమిషం ఆగండి పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ ఆయా షేర్ హలో
మ్మ్
యా చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏ ఏం లేదు అలా వాక్ చేస్తున్నా
మీకు నానీ అంటే ఇష్టమా
ఓకే ఓకే ఇష్టం, బికాజ్ మై ఫేవరెట్ హీరో ఈస్ రామ్ చరణ్ రైట్
మీకు నానీ అంటే కోపం రావాలిగా ఎందుక్ కంటే మీ ఫేవరెట్ పర్సన్ కి నానీ అంటే ఇష్టం కాబట్టి
లేదు లేదు కోపం ఎందుకోస్తాది షి మీకు ఇష్టం వేరు ఆ ఇ మీకు చెప్తే అర్ధంకాదు లేండి అవ్వన్నీ
మరి నాకు కోపం వస్తుందిగా ధోని అంటే
అవునా
అంటే ఆ ఎంత ఎట్లా ఓవర్కమ్ చేసు కూలిన్
మీ ఫేవరెట్ పర్సన్ తో కూర్చొని షార్ట్ అవుట్ చేసుకొని
నేను మా ఫేవరెట్ పర్సన్ తో కూర్చుంటే మా తనతో కూడా ధోనిని హేట్ జె తేలార చేస్తా
ఇప్పుడు తనకి తన తనని అడ్మైర్ అయ్యాడునుకోండి ధోనిపుని నువ్వు వంద సార్లు చెప్పినా హా అడ్మైర్ అంతే ఎ చేయరు
ఓకే అండి
ఆ ఇప్పుడు నీకు నాని గురించి వంద చెప్తడు ఏటుచేస్తావా
చేస్తా
ఆ మీ వి ఫ్యాన్ వీ
చేస్తా నేన నా ఫేవరెట్ పర్సన్ ఏం చెప్తే అదే
అవునా
ఊ
మరింత నమ్మకండి తను కూడా ఎలాంటోడో తెలిదు కదా
నమ్ముతాను లే గని
ఆహ్
నా ముత్తం
మొత్తం ఇటున్న జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే ఇనిపిస్తున్నా ప్లీస్ టేక్ ఇట్
నో ఐ డోంట్ హవ్ డోంట్ వాంట్ ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్
ఆ ఏంటి ఏంటి ఏంటి అంటే య అర్థం కాలే
ఎక్స్టర్నల్ హ్ హ్ హ్ హ్ హ్ యా
ఇంటర్నల్ గా అంటే ఎలాగా
అంటే ఆన్లైన్ ఫ్రెండ్స్ కాకుండా లైక్ ఆఫ్లైన్ లో ఉండే ఫ్రెండ్స్ మా ఇంట్లో అండి
ఆ ఐ మీన్ విలేజ్
చెప్పొద్దండి
ఓకే మేమైతే ఈన్నే హైదరాబాద్లో రోడ్లమీద తిరుగుతం
ఓకే నో అండి
ఆ ఓకే
మీకు ఎంత మంది గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు
ఒక్క నిమిషం ఐల్ కౌట్ వన్ టూ ఒక ఫోర్ మెంబర్స్
ఓ
య
చాలా అండి
ఓ పెట్టినా ఆడుంటది పక్క బండీ సిక్స్ తర్టీ వన్ అని నేను ఇంత నీటుగా చెప్ తని ఇండ శ్రీవరని నీకు నిజంగా చూడు నువ్వు ఓకే అట్లాంటలే నేను ఇట్లు ఉండాలిగా ఇట్ల వచ్చి ఇట్లా రాస్తారు చూడిపోంటది నాది కింద రా నేను ఇక మరి ఏం చేయాలి ఇప్పుడు చూడ ఒకసారి దీపు ఐ విల్ కాల్ యు బ్యాక్ ర
ఓకే బాయ్
యా బాయ్ అండి